ఉమ్
అదే వాళ్ళకట్లా ఎం సీ క్యూస్ ఉంటాయి అప్పుడు ఏంజే తెలుసా ఇంటి దగ్గర ఎక్స్ రైటు పో నెగె ఇటు మార్చకే కానీ
ఉ
ల్యాప్టాప్ లో కానీ ఏం జ వాళ్ళు ర్యాపిడో హలో
ఆ
ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేయాలంటే ల్యాప్టాప్ ముందర పెట్టుకోవాలా కెమెరా ఉంటది కదా అది ఆన్ చేసుకోవాలా మన మన వ్యూ కపి సదే
ఆ
ఆన్ న్నం అట్లా రెండు కెమెరాస్ పెట్టుకొని వాళ్ళకి మన ముందర సైడ్ కనిపించాలా మన వెనకాల సైడ్ కనిపించాలా వాళ్ళకి
ఆ
అ
అట్ల అయితే అలాంటప్పుడు ఏం చేయాలం అే వేరే వాళ్ళుంటరు కదా వాల్ వాళ్ళు చెప్పాలా ఆన్సర్స్ పక్క నుంచి
ఎట్లా చెప్తారు క్వశ్చన్స్ ఎట్లా తెలుసు సై
క్వశచన్స్ వీళ్ళు నోటుతో కొంచెం గట్టి చదువుతానట్టు చదివి తె వాళ్ళు వా గూగుల్ చూసి చాట్ జిపిటి వీళ్ళు ప్రాబ్లమ్స్ చదువుతారు వాళ్ళ ఆన్సర్ చెప్
ఏయ్ బ్ల
సర్లే ఇప్పుడు వాళ్ళ గురించి మనకి ఎందుకు మనకు లేదు కదా సాల్లే
అంటే ఉంటే అ
ఇప్పుడు దాని గురించి అదులే కావాలి ఉండాలి అట్లానే
మా వాళ్ళ అంటతే గూగుల్ ఫామ్ పెడతారు
ఆ ఇస్ ఆ ఓ సరే ఫ్రెండ్స్........ !. నా.
మన కాలేజీ గ్రూప్ లోనే వాళ్ళ జూనియర్ కు
ఆ ఉమ్
బాగుంటది కదా
ఉమ్మ్ హా
ఇదేమీ
యెన్నల్ల ననక
నిన్న నైట్ అయితే నవ్వి నవ్వి వెట్టిన్నాము.
ఆ చెప్పినావు లే నాకూ ఇంటిక్ పోవాలి. ఏ
మ్
నాకూ మమ్మీ కావాలి.
నాకు మమ్మీ డాడీ కావాలి
నాక్ నాకు కావాలి. ఏంటో నాకు హోమ్ సిక్ అయితుంది.
యో ఏమో
హోమ్ సిక్ అయితున్నాను అక్క
ఏముందిలే పడుకో
పడుకునే ఉన్న కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి
ఉమ్
మ్ నిన్న డాడీ ఫస్ట్ సెమ్ రిజల్ట్ దడిగాడు.
ఏమన్నవ్
రాలేదది నేనేఏం చేత్తును.
హమ్
అదే చెప్నావు
ఎపుడొస్సాయ్.
తెల్వదు ఏం చెప్పలేదు
నిన్న మార్నింగ్ క్లాస్ పోతానే అందరూ చాలా
మరి
అందర్ నిన్న అరుస్తుండు క్లాసులో అందరూ
ఓకే ఓక్ ఓకే అదిగాదుస్ ఆహా సియార్ అందరు అడిగితే థర్డ్ సెమ్ వాలకు ఈ ఏజ్ అదే థర్డ్ ఇయర్ వాళ్ళకి వేరే ఇయర్స్ ఉంటరు కదా వాళ్ళకి రిలీజ్ చేసినాము వాళ్ళకి బ్యాక్ లాగ్స్ రీ టేస్ట్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసుకుంటాం తుంది రిలీస్ చేస్తాం అమ్మో తొందర్లో, యాక్చువల్ గా నిన్న చెప్నారంట సైడ్ ఆ ఫ్రైడే అట్లా రిలీజ్ చేస్తాము అని చేయలేద్ పదునిన్న ఇంకా ఇప్పుడే చెయ్యారని నాకు నమ్మకం ఉంది. బ న ఈ వీకు చెయ్యరు. ఈ వీక్ చెయ్యరెందుకండ ముడ్డే. ఎగ్జమ్ జరుగుతాయి కాబట్టి మళ్ళా వీకు నాకు డౌటెే. మే ఆ తర్వాత్ త్ ఇంకా ఏప్రిల్ స్టార్ట్
ఇద్దరకు ఒకేసారి వస్తాయేమో
ఎవరి తర్కి
నీకు నాకు
ఏమెు నాదపుడెపుడో నేన్ నేనపుడెప్పుడో డిసెంబర్ లో రాసిన ఇంతవరకు రాలే రిజల్ట్.
నేను అంతే డిసెంబరు
అవుతుంది సా ఫస్ట్ సెమ్ రిజల్ట్ అట్టరాలే అవును మీకీ మార్క్స్ ఇస్తారా నానక్క
మార్క్స్ కాదు మాకు క్రెడిట్స్
పా అంటే ముందు వాళ్ళు ఉంటారు కదా సీనియర్స్ వాళ్ళవి చూస్తే జస్ చ పాస్ పాసు పాస్ అన్న వాటి పక్కన పాసు ఆ అన్నిటికి పాసు ఫెయిల్ అయితే ఫెయిల్ అని ఇచ్చారు అంతే
అవునా మా క్రెడిట్స్ ఇస్తారు అంటే ఇట్లా టోటల్ మా ఆ పాయింట్స్ లాగా అట్లే మీవ తా
వీలేదంట
అట్లున్నా బాగుండు నాకి
కథ ఇట్లుంటే చానా బెస్ట్ మార్క్స్ ఎక్కకుండా మళ్ళా ఫస్ జై ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అంతా యావరేజ్ చేసి ఆ అజీజి పిఎస్ తర్
హుమ్
ఒక ఇయర్ కి మొత్తానికి ఒకసారి
హుమ్
హుమ్ అది బెస్ట్ కదా మార్క్స్ ఉండవ్ జస్ట్ పాస్ అన్నిట్లో చాలు చాలు తిట్టించుకోకుండా
ఆ
హ్మ్ నాకు అన్నీ ఒకే గాని అన్నీ బా రాస ఒక్కటే డౌట్ డౌట్ భయం ఐతుంది అది
ఉండే ఫైల్ ఐతా నా ఆ
అది కూడా రాశిన ఆమ్ పెద్ద సైకో ముఖం ది సరిగ్గా ఇయ్యదు అదీ ఎలక్ట్రానిక్ నాకురాందే అది మాస అన్ని ప రాస అదొక్కటి భయం అయితుంది
హుమ్
ఇంగొ ఈ సెమ్ లో అయితే ఈ సెమ్ లో అన్ని జిగానే ఉన్నాను కామస్ మాస్ మనకి చందేదే ఏమంటే లాస్ట్ సేమ్లో మ్యా డ్రెస్సెస్ అవుఉన్నిన్నాయి ఈ సెమ్ లో కాళీ క్లాస్ ఉన్నాయి కాళీ క్లాస్ కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఈ సమ్ నాకేం పెద్ద భయం ఏమి ఎయ్యాట్ల లాస్ట్ స్టెమ్ స్టార్టింగ్ నుంచి ఎలక్ట్రానిక్స్ నాది ఆమె సరిగ్గా చెప్పదు
ఏందో నాక్కూడా అట్లే భయంగా ఉంది అసలు రిజల్ట్ గురించి ఆలోచిస్తే చనా భయమైతాంది
అదొక్క సబ్జెక్ట్
మాకు ఈసారి అన్ని థిరీ సబ్జెక్ట్స్ ఉన్నాయి థిరీకి వాళ్ళు మార్క్స్ ఎట్లేస్తారో తెలిదు కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఏస్తారు.
పైథానుంది మి తన్ని తీరీనే లలాస్ట్ సేమ్ లో కూడా అంతే సి ఉనిన్ని మా సునీంది మీతంతా తీరి నాను క అది కాదు ఇప్పుడు మ్యాస్ వన్ ఇయర్ మా
ఆ అంటే కొన్ని కాలేజెస్ లో సెకండ్ ఇయర్ కూడా ఉంటుంది మీ కాలేజీలో ఎట్లుంటదో నాకు తేల్
నా కోద్దు ఈ సమ్ము చాలుం కో
మీకు సిలబస్ అంట ఫస్ట్ ఇయర్ మాత్రమే పెట్టింటారు కదా
ఆ అట్లా లేదు ఏ సేమ్కుఆ సమ్ ముందు పెడతారు
మాకు ఫస్ట్ సెమ్ ఫస్ట్ ఇయర్ స్
కట్ల ఇయర్ అంతా పెట్టారు సెమ్ స్టార్ట్ అయ్యి ఒక ఫైవ్ డేస్ ముందు లో ఒక టూ డేస్ ముందు ఆ సెమ్ లో వచ్చే సబ్జెక్ట్స్ ఇంకా వాటి సిల్బస్ పెడతారు ఏముంటాయి కాలి కాదు ప్రీమియర్ అల్జెప్పినర్ లాట్సమ్ లైఫ్ పోయింది ఇప్పుడు కాలీ క్లాస్ ఉంది ఇంకో సేమ్ ట్రిగనోమెంట్రీ ఉంటదేమో అంతే మ్యాథ్స్ ఒకవేళ నెక్స్ట్ ఇయర్స్ లో కూడా పెద్ద సావు ట్రిగ్నోమెట్రీ పో
ఆ
కానీ ట్రిగ్నోమెట్రీక కాలిక్లస్ పోలిస్తే క్యాలిక్యులేసే బెటర్ కాదు ట్రిగ్నోమెంటరీనే బెటర్ ఆ ట్రిగ్నోమెంటరీనే ఈజీలే ఇది ఒక స్కూ సరి డీప్ డివైబ్ డి బై డి ఎక్స్ లోలాక్ వన్ బై ఎక్స్ అంటది ఒకసారి ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ నన్నంటది ఏందో అంతా.. కదా నా ఈ సెమ్ ఈ సెమ్ లో ఈ మాస్ స లాస్ట్ సెమ్ లో ఎలక్ట్రానిక్స్. చుక్కలు చూపిస్తున్నాయి నాకి
ముందు సేమ్ లో కూడా ఇట్ల కాస
ఆ ముందు సెమ్ లో మ్యాథ్స్ ఉండింది కానీ అది మ్యాట్రిక్స్ ఎస్ ఉండిన్నాయి లీనియలజీ బ్రా
హ
దానిలో లిపిడ్స్ అవేం లేవు అంత మాడ్రిస్ ఇంటర్ లో మాము అవి చెప్పి వచ్చాడు కాబట్టి ఈజీగుంది. కాలిక్లేషన్ నేన్ మామ దగ సరే చెప్పక ర్చుకోలేదు ఆనందం అ అది కష్టంగుంది కాలుక్యులేస్ మండే ఎగ్జామ్ ఉంది. నాకు కరెక్ట్ సిలబస్ కూడా తెలుసదు అవేమో మూడు కోశన్లు పెట్టారు దాంట్లో నుంచి చెప్పు క్వశన్స్ వస్తాయంట కచ్చితంగా ఆ త్రీ క్వశన్స్ ర్థం కావట్లేదు లాస్ట్ కి హ్మ్
నాకు చిక్కిీ చూస్తాంటే చిక్కిరీ గుర్తొస్తాంది హ్మ్ ఉ
ఏంది అంగనలే
బా ప్రిపేయర్ అయినవా ఎగ్జమ్ కి
హా ఇంగ స్టార్ట్ ఏ చేయలే
మొన్నాడే కదా మండే నుంచే కదా ఎగ్జాము
ఆ చదవాలి
సదువు సదవడానికి పోయిండేది కాలేజ్కిి
ఆహా మన్మంత వన్ డే బ్యాట్ ఇంగ ఇంగ వన్ వీక్ అంత నైట్ అవుట్లే మాకి
హ్మ్
నీ బ చె చి మన బ్యాచె అదే మన బ్యాచ్ అందర ముగ బ్యాచె ఆబ్వియస్లీ ఈరోజు ఇంట్రెస్ట్ రాలా అది రే మార్నింగ్ నుంచి ఇంట్రస్ట్ పొంగుకొస్తది చదవాలని
నాగ్ కూడా అంతే
రేలే అయితే ఉంటాయ్